ఆ వినిపిస్తుందా హలో ఏ దండి ఊరికే కూర్చోన్నాను మీరు
నేను కూడా కూర్చోని ఉంనండి
అవునా హలో
హలో
ఆ చెప్పండి
అవును ఈ మ్యాచ్ చూసారా
ఆ చూసానండి
మీకు మ్యాచ్ అంటే మీకు మ్యాచ్ అంటే ఇష్టమా క్రికెట్ అంటే
క్రికెట్ మ్యాచే కదండి
ఆ అవునండి
అవును చాలా ఇష్టం అండి చాలా ఇష్టం చూస్తాను నేను కంటిన్యూస్గా
నా నేన్న మ్యాచ్ చూసావా
ఆ చూసానండి
ఏమన్నా ఉందా అసలు ఆ నేను చూడలేదండి అదే మీరు చూసారన్నడి
చాలా బాగా ఆడారండి మన ఒళ్ళ గెలిచింది
హ లా మొన్న అంటే నేను సెల్ చూసాను కొన్ని లాస్ట్ ఓవర్ వరకు గుండె ఆగిపోయిందిని పని అయిపోయింది
అవునవునండి కానీ లాస్ట్ కి మనమే కదా గెలిచాము
ఆ
లాస్ట్ కి మనమే గద గెలిచాము కోహ్లీ సిక్స్ కోట్టే వరకు మనకు ఆ నమ్మకం రాలేదు
అదే కదా కోహ్లీ స్పెషాలిటీ
అవునండి నాకు చాలా ఇష్టము కోహ్లీ అంటే మీకు అందరికి తెలుసా క్రికెట్ లో మీరు పెద్దగా చూడరెమో కదా
నేను చూడనండి కొంతమంది పేర్లు మాత్రమే తెలుసు చూస్త అందరు కూర్చొని చూస్తా ఉంటే నేను కూడా వాళ్ళు ఎగ్జైటీగా చూస్తా ఉంటే నాకు చూడాలనిపిస్తుంది ఒక్కొక్క సారి మా అన్న మా నాన్న గాని క్రికెట్ పెట్టారంటే కోపం వస్తుంది ఏదైనా
అవునండి చిన్నప్పుడు అవును చిన్నప్పుడు నాకు కూడా అలాగే ఉండేది కానీ నేను వన్స్ అయి ఐపిఎల్ మ్యాచ్ చూడడం స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా ఇష్టము ప్రతిసారి మ్యాచ్ చూస్తాను ముఖ్యంగా నాకు ప్లేయర్స్ లో విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం అండి విరాట్ కోహ్లీ కోసమే చూస్త ను మ్యాచ్ ఈసారి మన అవునండి ఐపిఎల్ జరిగేటప్పుడు మాత్రం నేను మనము ఇటు పక్క సన్ రైజ్ పక్క లేకుండా నేను ఎప్పుడు బెంగళూరు పక్కే ఉంటా ఎందుకంటే దాంట్లో విరాట్ కోహ్లీ ఉన్నాడు కాబట్టి పోయినసారి కూడా కప్ కొట్టారు కదా చాలా యేండ్లు గా కప్పు అంటే ఐపిఎల్ లో అందరూ ఒకటికి రెండు మూడు కప్పులు కొట్టినోళ్ళు ఉన్నరు పద్దెనిమిద యేండ్లండి ఎయిటీన్ ఇయర్స్ కప్పు కూడా కొట్టలేదని చాలా ట్రోల్స్ వచ్చాయి చాలా మంది చాలా ట్రోల్స్ చేశారు కామెంట్ చేశారు కానీ ఏ రోజు కోహ్లీ ఆ టీమ్ నుంచి పక్కకెళ్లలేదండి
అ మంచిది
కొంతమంది చూజ్ చేసుకుంటారు వీళ్ళు క్రికెట్ ప్లేయర్స్ ఓనర్స్ ఉంటారు కదా
అవును
ఆ సంబంధించిన వాటికి ఓనర్స్ ఉంటారు కదా రాయల్ చాలెంజర్స్, బెంగుళూరు, సన్ రైజర్స్ అట్లా ఆ అలా వేరే వేరే వాటికి కూడా కోహ్లీ నడిగిన కోహ్లీ వేరే టీమ్కి వెళ్ళలేదు
మ్మ్
ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు లోనే ఉన్నాడు
ఓకే
ఎన్ని సార్లు చెప్పిన చాలా సార్లు ఇంకా నెక్స్ట్ మ్యాచ్ ఈ మ్యాచ్ గెలిస్తే నెక్స్ట్ మ్యాచ్ మనకే ఆనే టైం లోనే ఓడిపోయారు చాలా మ్యాచ్లు
మ్మ్
స్టార్టింగ్ ఇంకొక పోయిన ఇయర్ కాకుండా పోయిన ఇయర్ అయితే మొదటికే మోసం అన్నట్టు మొదట్లోనే ఓడిపోయారు అది కానీ ఏ రోజు గివ్ అప్ ఇయ్యకుండా కంటిన్యూస్ గా ఆ గేమ్ ఆడతా ఆడతా వచ్చి పోయిన సంవత్సరం మనకి కప్పు అదే మాకి అంటే మాకు ఇష్టమైన బెంగళూరుకి విరాట్ కోహ్లీ కప్ కోట్టిండు
ఇప్పుడున్న యూత్ వాళ్ళకి కోహ్లీనే అండి
అవునండి చాలా మందికి కోహ్లీ అంటేనే ఇష్టము
మా చెల్లయితే కోహ్లీ పక్కన ఫోటో దిగింది పాప ఫోటో పెట్టుకొని మురిసిపోతాం ఉంటుంది
ఆ ఇప్పుడు ఏఐ వచ్చింది కదండి అందరూ అలాగే చేశారు చాలా మంది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఇంత మంది ఉన్నారా అని అప్పుడే తెలిసింది
పాపం వాళ్ళ వైఫ్ ఫీల్ అవ్వదా అండి
ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కదండి బాయ్స్ లో కూడా ఉన్నారు ఆమె మంచి యాక్టర్ కదా ఆమెకి కూడా మంచి అభిమానులు ఉన్నారు తెలుస్తుందా ఆమెకి ఫ్యాన్స్ యొక్క ఫీలింగ్స్ అర్థం చేసుకోగలదు
మ్
కానీ విరాట్ కోహ్లీ వీళ్ళని అంత గమనిస్తాడని లేదు కదా వాళ్ళ వైస్తోనే ఆ ఆయన ఆయన గేమ్ ఆయన ఫ్యామిలీ ఆయనతో సరిపోతుం ఇవన్నీ గమనించే టైం ఉండదు కదా
అవునులే ఇదంతా ఒక వృద్ధి కదా వాళ్ళది
మ్ అవునండి కొంతమంది త్తానిలా చూపించుకుంటారు కొంతమంది వాళ్ళలోనే దాచుకుంటారు
మా చెల్లి అయితే ఏకంగా ఆ ఫోన్ కవర్ లో కూడా కోహ్లీ ఫోటోనే పెట్టుకోవాలంటుండి
అవునండి కొంతమంది టాటోస్ కూడా చేయిించుకుంటారు కోహ్లీ ఫోటోని గుండెల్ మీద
అన్
అంతా మ్ నాకు కూడా ఇష్టమండి చాలా ఇష్ ష్టం కోహి అంటే ఏదో ఒక రోజు బెంగళూరు మ్యాచ్ కి నేను కూడా వెళ్ళి అటెండ్ అవ్వాలని ఆ స్టేడియ లో చూడాలని ఆశగా ఉంటుంది ఎప్పుడు
ఓకే మీ మీరేళ్ళేటప్పుడు పిలవండి నాకు కూడా ఇష్టము
ఖచ్చితంగా పిలుస్తానండి మీరు కూడా రండి మీ చెల్లిని తీసుకో రండి
ఆ ఒస్తానోస్
మ్ తనకిష్ ఇష్టం అని చెప్పారు కదా తీసుకొని రండి ఇట్లా అందరూ చ వాళ్ళకి వాళ్ళకి నచ్చిన ప్లేయర్స్ చాల్ చాలా మంది ఉన్నారు ఆర్థిక్ పాండ్య అంటే కొంతమందికిష్ ఇష్టము ఎంఎస్ ధోని అంటే ఇంకా చెప్పనక్కర్లేదు వాళ్ అవునండి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆయ ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఆయన రిటైర్ అయిపోయారు కదా ఇప్పుడు మ్యాథచ్కి దూరంగా ఉండడం వల్ల ఎవరు గుర్తు చేసుకోవట్లేదంతె వీళ్ళంతా కంటిన్యూస్ గా స్టేడియం లో కనిపిస్తారు కాబట్టి ఆ స్ేడి లో ఆ టెన్షన్ గా ఉన్నప్పుడే ఎవరో ఒకరు సిక్స్ కొట్టి మనల్ని గెలిపిస్తారు అదొక మెమరీ ఈ ఓడిపోతామనే మూమెంట్ లో గెలిపిస్తారు ఓడిపోయినా అందరి మనస్ లో అలాగే ఉంటారు పాజిటివ్ తీసుకొస్ స్తారు నెగిటివ్ తీసుకొస్తారు ఆ స్టేడియం లో చాలా మంది చాల ర కాలుగా కాబట్టి అది ఒక తెలియని ఎమోషన్
సినిమా కంటే ఈ క్రికెట్ కంటే భయంకరమైన ఫ్యాన్స్ ఉన్నారండి అబ్బాయిల నుంచి అమ్మాయిలు పెద్ద చిన్న ఎవ్వరికిలే సంబంధం ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు క్రికెట్ అంటే
అవునండి
కాకపోతే జనాలు ఆటలకి ఈ క్రికెట్ కెళ వాళ్ళు ఆ ఆసక్తి చూ పిస్తున్నారో వాళ్ళ పిల్లల్ని కూడా చే ఆ వాటి మీద ఒక అంటే ప్రాక్టీస్ చేపిచ్చాలని నేను అనుకుంటున్నా ఎప్పుడు జాబ్ బులు బిజినెస్ ఇంజనీరు అకౌంట్స్ ఇవి ఉండాలి కాకపోతే ఆటల మీద కూడా ఒక పట్టు ఉన్నిందంటే పిల్లలకి క్రీడాలు ఆడిపిస్తే వాళ్ళకి చాలా ఒక మైండ్ ఒక ఎటంటే మంచి ఒక బుద్ధులు వస్తాయి పట్టుదల అనేది వస్తుంది అందుకే అండి ప్రతి దాంట్లో పార్టిసిపెంట్ చేయి పించాలి పిల్లల్ని
కొంతమంది కొంతమంది చేయిస్తారండి కొంతమంది చెస్ అంటారు మన వాళ్ళలోనే చూసారు కదా తమిళనాడులో ఒక ఆయన వరల్డ్ చాంపియన్ ప్లస్ లో గెలిచి గెలిచొచ్చాడు అట్లా కొంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు కొ మంది ఎంకరేజ్ చెయ్యట్లేదు
హ్మ్
ఎంకరేజ్ చేసిన వోళ్ళకి లక్ కలిసి రాదు
మ్
అట్లా కొన్ని చాలా ఉంటాయిండి స్ట్రగుల్స్ జాబ్ లోనే అని మనం అనుకుంటాం మన కి నచ్చిన ఫీల్డ్ కూడా మనం ఎంచుకున్నా ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తానే ఉంటారు మనం చూస్తాం న్యూస్ లో అ అ దాన్ని చూపించడానికి సినిమా కూడా తీస్తారు
అది నిజమే అండి కాకపో తే వాళ్ళు సక్సెస్ అవుతారా లేద తరువాత పాయింట్ వాళ్ళకి ఆ చ వాళ్ళు ప్రతి దాంట్లో మనం కూడా పాల్గొన్నాము అనేసి వాళ్ళకి ఒక దాని ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది చదువు చదువు అనే కాకుండా కూడా వాళ్ళకి చదువు వాళ్ళ టాలెంట్ ఏ వైపు ఉందో తెలిదు కదా మన ప్రతిదీ వాళ్ళకి అలవాటు చేస్ నమంటే వాళ్ళు రేపు ఫ్యూచర్ లో ఒక దాని మీద ఆధారపడకుండా వోళ్ళు ఎంచుకుంటారు ఓహో మన కి దేంట్లో టాలెంట్ ఉంది ఫలానా దాంట్లో మనం చేయగలుగుతాము అనేసి వాళ్ళకి ఉంటది అది నేననేది
అవునండి
లేడీసే ఇప్పుడు బాగా ముందున్నారండి అబ్బాయిలకం
ఉమ్ అంతకు ముందు అవకాశాలు లేవు కదండి ఏదో ఒక రెస్ట్రిక్షన్స్ పెట్టి ఇంట్లో కూర్చోబెట్టేస్తారు ఇప్పుడైతే కొంచెం రియాలిటికొచ్చారు కానీ కొంత ఇక్కడ కూడా లేడీస్ అంటే బయట వస్తే ఇంకా చాలా ఫేస్ చేస్ కాని ఆ రోజు పెద్దోళ్ళు వద్దని చెప్పారేమో అర్థం అవుతాంది చాలా ఫేస్ చేస్తారు నెగిటివ్గా పాజిటివ్గా అన్ని వస్తాయి దాన్ని తీసుకొని నిలబడిన వోళ్ళే సక్సెస్ అవుతారు నిలబడిన వోళ్ళు ఇంకా భయ పడి వెనక్కి వెళ్ళిపోతారు
మ్
బాయ్స్ గూడా అంతే డబ్బు ఉంటే ఒకలాగా డబ్బు లేకపోతే ఒకలాగా మంచి ప్లేయర్ ని ఆడించడానిక్ కి మంచి ప్లేయర్ ని ఇప్పుడు ఎగ్జాంపుల్ క్రికెట్కె అనుకోండి మంచి ప్లేయర్ బాగా ఆడతాడు కానీ ఆ ఏదో ఒకటి ఆపేస్తారు వీళ్ళు బ డబ్బు ఉండే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు అట్లా చాలా జరుగుతు
అదే అండి జరుగుతుంది ఎప్పుడు ఇప్పుడున్న జనరల్స్ ఎం టంటే ఉన్నవాడు ఉన్నట్టే ఉన్నాడు లేనివాడు లేనట్టే ఉన్నాడు అండి ఏవంటే ఇప్పుడూ ఉ చెప్పండి
అదే అండి ఈసారి మీ చెల్లెని గూడా తీసుకురండి ఒకసారి మేము ఎప్పుడైనా మనము స్టేడియం లో వెళ్తున్నాము అంటే ఓకే అండి